బావున్నారా అండి
ఆ ఆ బావున్నామండి ఉహుమ్ సార్ డ్యూట్నుండి వచ్చిండా అండి
ఏందండి
మీ సార్ డ్యూట్నుండి వచిండా
ఆ వచ్చిందండి ఏం జెస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నామ్ మేము మా పిల్లల్ పడుకుంటున్నారు
హోం వర్క్ అది రాసిండ్ర అండి పిల్లలు
ఆ హోమ్ వర్క్ రాసిరు
హ్మ్మ్
పడంటనత్తయ
తొందరనే పడుకుంటారా అండి మీ పిల్లలు
ఆ తొందరనే పడుకుంటారండి గేమ్స్ ఆడతారు అటు ఇటు అలసి
ఆ పిల్లలయితే పడుకోనే పడుకోరండి తొందరగా టెన్ లెవెన్ లెవెన్ కావాలండి ఒక్కొక్కసారి తొందరగా పడుకొనే పడుకోరు
అవునా మరి మార్నింగ్ తొందరగ లేస్తారా అండి మరి
ఎక్కడండి లేవనే లే్వరు ఎయిట్ అయితుది ఒక్కొక్కసారి ఇక మతుకుంటా ఉంటే లేస్తారండి
ఆ
ఇంకేంటండి కొత్త కొత్త విషయాలు ఏమి ఉన్నాయండి
ఇంకా కొత్త విషయాలుంటే ఏముంటాయండి కొత్త విషయాలు
హ్మ్
పడుగలు ఏమేమి పండగలు జరుపుకుంటాండి మీరు
సంక్రాంతి జరుపుకున్నాం దీపావళి హ్మ్ ఇంకా మొన్న శివరాత్రి
ఎలా జరుపుకున్నారండి
దీపావళి పండుగని బాగానే జరుపుకున్నామ అండి మంచిగా పటాక్ క్కల్ పెల్చిండ్రు మా బాబులు దీపాలు వెలిగించినం ఇంటి ముందరం ముగ్గులు వేసుకున్నాం మళ్ళీ సాయంకాలం లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకున్నాం పిండి వంటలు కూడా వేసుకున్నాం అండి మరి మీరేమేమ్ చేసిండండి దీపావళికి
మేం కూడా పొద్దునే మంచిగా స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంట్లో పూజ చేస్జ్
హ్మ్
ఆ ప్రొద్దున్న గారెలు ఆ పూరీలు అవన్నీ చేసుకొని తిన్నాము తర్వాత సాయంత్రానికి ఇ ఆ అమ్ బయట వాకిట్లో ముగ్గులు పెట్టేసి దీపాలు పెట్టి చిన్న పిల్లలతోనే తపస్సులు వేయించి బాగా ఎంజాయ్ చేసిన వీడియోలు తీసి అంత ఫోటోలు తీసినాము ఆ పిల్లలు టపాస్లు పేల్చుకుంటూ చాలా ఎంజాయ్ చేసారు పిల్లలతో పాటు మేము కూ డ ఎంజాయ్ చేషినం
మరి పిండి వంటలు ఏమన్నా చేసిండ్రా అండి
ఆ పిండి వంటలు ఇగ గారెలు పూరీలు
హుమ్ చాలా బాగన్ పిస్తది కదండి దీపావళి పండగ ప్రత్యేకత లక్ష్మీదేవి పూజ చేసుకోవడం లక్ష్మీదేవిని ఇంట్లో కూర్చోబెట్టుకోవడం ఆ చేసుకుంటాం అండి లక్ష్మీదేవి పూజ మంచిగా దేవుడికి ప్రసాదాలు అవి చేస్తా ఉమ్
తుల్ ని పిలుస్తారా అండి మీరే చేసుకుంట్రా
ఈ పంతుల్నేమి బిలవమండి ఇగ ఇంట్లోనే మామూలుగా చేసు కుంటాం లక్ష్మీదేవి బుక్ కొనుక్కొచ్చుకోని అది ప్రతి ఇయర్ కూ డా అదే బుక్ ని చదువుకొని మళ్ళ బీరువాలో పెట్టేసుకుంటాం మళ్ళీ ప్రతి సంవత్సరం అదే బుక్కు తీసి చదువుకుంటాం మన ఇళ్లల లక్ష్మీదేవి యొక్క అన్నీ ఉంటాయి ఇగ పాటలు శ్లోకాలు
ఉమ్
అదే చదువుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా. సాయంకాలం ఆరు కాగానే స్నానం చేసేసి. శుభ్రమైన బట్టలు కట్టుకొని చక్కగా పిండి వంటకాలు అవి దేవుడికి ఇష్టం కదా ఇంట్లోనే చేసి అప్పడప్ ప్పుడు దేవుడి కి నైవేద్యం బెట్టేసి పూజ అది ఏడిటి వరకు కంప్లీట్ చేసుకుంటాం అండి
అవునా హ్మ్ టీవీ లేదా అండి మీ ఇంట్లో ఏం సౌండ్ రావట్లేదు.
లేదండి బయటకొచ్చి మాట్లాడుతున్నానండి ఇంట్ల టీవీ గోల గోల నే ఉందండి ఇంట్లా.
అవును
గోలగోల గందరగోళం ఉంటది ఇంట్లో ఒక్కోసారి.
ఊహు
మ్ మ్ ఇంక అండి చెప్పండి ఇంకేం లేదండి దీపావళి తిగా మంచిగ జరుపుకున్నామండి మంచిగా ప్రొద్దున్నే లేసి. రంగులు వేయడం మళ్ళ సాయంకాలం కూడా చక్కగా గచ్చు అది కడిగేసుకొని. రంగుల్ నింపుకోవడం సేమ్యా ఇలాంటి పిండి వంటకాలు చేసుకోవడం లాంటివి మరి సంక్రాంత్రి ఎట్ల జరుప్ పుకున్నారండి మీరు
సంక్రాంతి కూడ బాగాజరుపుకున్నామండి సంక్రాంతి అస్సలు జనవరి ఫస్ట్. స్ట్ నుండీ చక్కినాలు అవి చేయడం స్టార్ట్ చేసీరు మా వాడలోలు అ చక్కినాలు చేసినాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసుకున్నామండి మా ఇంట్లో చేయలేదు.
ఆ పో
చక్కినాల్ చె చేషినాము కరిజలు అర్షెలూ ఆ లడ్డూలు
ఉమ్ తింటరా అండి మీ పిల్లలు మరి స్వీట్ తింటరా హాట్ తింటరా అండి ఇష్టంగా
ఆ హాటే ఇష్టంగా తింటారంండి స్వీట్ ఎక్కువ తినరు మా పిల్లలు.
స్వీట్ అది తిన్నా కూడ జలుబులు జ్వరాలు వస్తాయ్ కదా.
అవునవును అవును
అదే బెటర్ ఇంక హాట్ తినడమే బెటర్ పిల్లల కనీ హాటే ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టిగా.
అ మీ పిల్లలండి మరి
ఇంక అండి
మీ పిల్లలు స్వీట్ తింట్రా అండి
ఆ మా పిల్లలు స్వీట్ తింటారు హాట్ తింటారండి రెండు కూడ ఇష్టపడతారు.
అవున
ఉమ్ స్పీటు హాటు రెండు అలవాటు చేశిన రెండు కూడ తింటారు. ఇగ వెజిటేబుల్స్ అవి ఎలాంటి అంటే ఎక్కువ తినరు గాని. ఈ పిండి వంటకాలయితే స్వీటు కూడ తింటారు హాటు కూడ తింటారండి.
మరి మీ సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరిగిందండి మీకు.
చాల బాగ. చేసుకున్నామండి సంక్రాంత్రికి కూడ చక్కినాలు గారెలు కారపూస్. సల్లు లడ్డూలు అరిశలు ఇలాంటి అన్నిీ చేసుకున్నాం మని హే సాయంత్రం కాగానే ముగ్గులు పెట్టేసుకున్నాం చాల బాగ జరిగిందండి సంక్రాంతి ఫెస్టివల్ కూడ మాకు నాలు మిమ్మల్గా అన్ని పండుగలు కూడ మంచి గనే చేసుకుంటామండి
అవున ముగ్గులు బాగేస్తారాండి మీరు
ఇంకా చెప్పండండి
ముగ్గులు బాగ వేస్తారాండి మీరు
ఆ వేస్తామండి అట పెద్ద పెద్దయని కాకుండా మామూల్గా వేస్తాను ముగ్గులు డిజైన్స్ వేస్తానండి ఎక్కువగా
అవున
ఉమ్ డిజైన్స్సె వేస్తానండి ఎక్కువగా ముగ్గులది వేయన్ గాని డిజన్లు ఎక్కువ వేస్తానండి
డిజైన్లు ఇస్తే కలర్ వేసేసరికి మంచిగా కనపడుతది ఉహు అయితే డిజైన్స్ చేస్తారా అంటే మీ కోన్ డిజైన్స్ కుడ వేస్తారా అన్నట్టు
ఆ డిజైన్లు వేస్తానండి డిజైన్లు వేసి మంచి రంగులు నింపిస్తాం
ఉ
హు చాలా బాగా వేసుకుంటామండి ముగ్గులు కూడా
అవునా
మీరు వేసిండా అండి మరి ముగ్గులు అవి
ఆ నేను ఏమి గుడే వేసినామండి మా వాడలా ఇక అందరు కూడా మార్నింగ్ లేవా గానీ సంక్రాంతి అప్పుడు అందరు వాకిళ్లలో ముగ్గులేస్ కుంటూ కనబడతారండి వాడ మొత్తం కళకళలాడుతూ ఉంటది ముగ్గులతోని
ఆ
అందంగా కనపడతది మా వాడ సాయంత్రం పూట ప్రొద్దున టూ టైమ్స్ వేస్తారు ముగ్గులు చక్కగా రంగు ఆ రంగులు వేసేసరికి మంచిగా వాకిళ్లు మంచిగా కలల కలన్
కొత్తగా అనిపిస్తది కదండి వాకిళ్లప్పుడు
అవునవును కొత్తగా బాగుంటది చూడ్డానికి
ఉ
మంచిగా జరుపుకుంటామండి మేము కూడా
ఊ నేను కూడా ప్రతి ఒక్క పండగని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టు
అవును అండి
ఊ ఉ
ఏం వంట చేసిర్రు రండి మీరు
మేము ఇవాళ నాన్ వెజ్ చేసినాం అండి ఇగ అదంతా కంప్లీట్ చేసేసి ఇప్పుడు గిన్నెలు అవి కడిగేసిన అంత ఇగ రేపు ఫ్రైడే ఫాస్టింగ్ కదా ఇప్పుడే గిన్నెలు అది కడిగేసినా ఇగ పిల్లలు పడు కుంటరని బెడ్ సెట్ చేసినా పడుకుంటాండ్రు వాళ్లు
ఉ
హుహు
ఇంగా తొందర పడుకోడెమో కదా మీ
తొందర పడుకోరు ఇక గోల గోల ఉంది ఇల్లంతా పడుకోరు తొందరగా
టీవీలో ఏం చూస్తారండి సీరియల్స్ చుస్
టీవీలో ఎక్కువ ఖుషి ఛానల్ లే చూస్తారండి కార్టూన్స్ పెట్టుకుంటరు
ఊ
సుతారు ఇ ఒక్కోసారి సీరియల్ కూడా చూస్తారు
యూ
అవి కూడా చూస్తారు ఇవి ఎక్కువైతే కార్టూన్స్ ఏ ఇత్తరండి
ఉ
ఖుషి ఛానల్ పెట్టుకుంటారు ఈ నేను వాళ్ళు ఏది పెడితే అది చూస్తానండి ప్రత్యేకించి నన్ చూడనివ్వరు పిల్లలు ఇగ నేను చూడను ఇగ వాళ్ళు ఐ ఛానల్ పెడితే ఆ చానల్లలో లీనం అయిపోతామండి
అంతేనా ఉ ఇ పిల్లలు ఇష్టమే మన ఇష్టమే ఇక
ఈఏ ఏం చేద్దాం అండి మళ్ళా అంటే బయటికి వెళ్తారు
అవునవును
హ్మ్
హ్మ్
ఇంకా అండి ఏంటి విశే షాలింకా
ఇంకా ఇంకేమున్నాయంండి
ఇంకేంటి అండి కొత్త కొ త్త విషయాలు ఇంకేమన్నా ఉన్నాయండి మీర కూడా కూడా మక్క కోసం
ఇగ కొత్త విషయాలేం ఎం లేవు
ఆ చెప్పండండి ఇంకా
ఆహ ఏం లేదండి మాసారు కూడా ఈరోజు ఫాస్టింగు ఇంకా రాలేదయితే వెయిట్ చేస్తున్నా ఇంకా మ్మ్ ఇంకా రాలేదు వాళ్ల
ఎప్పుడంండి ఇంకా తినడం మరి ఫాస్టింగ్ ఉంచుకొని
ఏమో ఇవాళే రాలేదండి లేకుంటే రేజు తింటాడుగాని తొందరనే
తినడం
మ్మ్
హ్మ్ సరేనండి ధన్యవాదాలండి మీరు ఇంతసేపు మాట్లాడినందుకు కేన్